పిన్నీ ఆ తిన్నవా
ఆ తిన్నారా
ఏమ్ చేస్తున్నావ్ డ్యూటీకి వచ్చన నేనూ డ్యూటీ కచ్చిన
హహ
హ
ఎక్కడ మా మహిబ్బాగా ఎక్కడ నువ్వు
కసరుంది
హ నేను మిశనే కొడతన్నా
హ పైల స్కూల్కి పిల్లలు
ఆ హాఫ్ డేస్ గారా మార్నింగ్ వెళ్ళారు అండీ వస్తారు ఇక ట్వెల్వ్ థర్టీ కల్లా వస్తారు
ఎక్కడ సూర్యపేటలోనేనా
సూర్యాపేట కాదురా కోదడా గ మాది
షాపు షాపు ష
ఆహా షాపు ఇంటి దగ్గరె
ఇంటి దగ్గరేనా
ఆ కోదాడ పక్కన కాపుగల్లి మాది
ఆ
కా దస్తది సూర్యాపె
దసలు ఆ
ఇక్కడ ఇంటికి కొంచెం అంటే ఇల్లేమో కొంచెం గల్లీలో ఉంటది మెయిన్ రోడ్ మీదగా పెట్టు కున్నా వేరే వాళ్ళైతే అడిగి పెట్టుకున్న ఫాన్సీ స్స్టోర్ అన్ని అమ్ముతా బట్టలు మిషన్ కోడెత్
ఎక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ నుంచి నా షాక్ అంతా
లేదురా నేను విజయవాడ అన్న ఖమ్మం అన్న పోతా, హైదరాబాద్ పోవాలంటే కొంచెం మనీ ఎక్కువ ఉంటే పోతా ఏం కాదుగాని, ఇంక నేను తెచ్చేదానికి ఖమ్మమే వెళ్తా ఇక ఖమ్మం దగ్గర
కమ్మమే మ్
బట్టలు పడతాయి బానే ఆ షాప్ మంచిగా నడ్సద్ది మిషిన్ కుడతార బానే
మిషన్ కుట్టుతవ
మెషీన్ పర్లేదు నాకు అచం షాప్ మీదంటే ఏం ఉండదులేగాని
అట్లానే ఎంబ్రాయిడింగ్ ఇట్లా ట్రై చేయిపోయినవు మరి
ఎంబ్రాయిడింగ్ ఇప్పుడు ఇక్కడ బానే ఉన్నార చాలా మంది చేస్తున్నారు.
అంటే ఇప్పుడు నీకొచ్చే గిరాయి కన్నా ఇలాపోతది కదా
అవును అవును ఇటు బాడీలు లేక జయం గానే కని పెట్టుకుంటే బాగానే ఉంటుది అది కూడా
అవునా ఇప్పుడు మధు వల్లి కూడా అంతే చిన్న చిన్నవాన్ని
తిన్నవారా
వాళ్ళు మాస్టర్ని పెట్టి కుట్టిపిస్తారు ఇంకా నీకన్నా నీ చేతిలో పని కదా పిన్ని
అవునా
నెలకు నలభై వేలు ఇచ్చి కుట్ బిస్తారు
వామ్మో ఆ
ఇద్దరు బా ఎంటది వైఫ్ అండ్ హస్బెండ్ వస్తరు ఇద్దరు ఇగ ఆల్ రౌండ్ ఇగా ఉమ్ ఇది ఎంబ్రాయిడింగ్ ఇది తీసుకుంటది మళ్ళీ ఏమో వర్క్ అయితది వాళ్ళు ఎన్నోతే అన్ని స్టిట్చింగ్
ఇగ ఎన్ని వచ్చిన కుడుతునే ఉండాలీ వాళ్ళు
కుడుతనే ఉండాలి ఇగ వాళ్ళకె సంబంధం ఉండదిగా ఇంత అంతని
మొత్తం వీళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు కుట్టిపోతుంటరు వాళ్ళ శాలరీలు వాళ్ళకి
ఆ ఇగ వాళ్ళ దగ్గరుండి వర్క్ చేతల లెదని కొన్ని అబ్జర్వ్ చేసుకోవడం ఇగ
ఆహా అవునవును మనిషి దగ్గర ఉండాలరా మనం ఎంత ఎంత చేస్ చేసేటోలు అయినా మనం దగ్గరుండి చేపించుకోవాలి
దగ్గరుండి చేస్తేనే అయితదనీ ఇక మధు ఇంటికాడే ఉంటది కదా మెషీన్ చూసుకుంటుంది ఆడ కూర్చొని యవ్వరాలు పెట్టుకుంటా చేతది
ఆ మరి పిల్లలు ఎక్కడున్నార్రా
ఇక్కడే ఉన్నారు నానమకన్నా ఇంటికానే ఉంటాలు
స్కూల్ కి వెళ్తున్నారా
ఆ ఇక్కడే గవర్నమెంట్ స్కూల్ కే పోతాలు
ఉంహు ఈ పిల్లలు అందరు వెళ్తారా బాబు చిన్న పిల్లగాడు అంటున్నావ్ కదా
ఆ చిన్నోడు అన్నీ ఒక టూ మంత్స్ వరకు తీసుకొచ్చాండి నాతో పాటు డ్యూటీకి
ఉమ్
ఇంగ తర్వాత నాట్లయిపోయినంక ఇగ అమ్మ ఇంటికన్నె ఉంటరు కదా అందరు మధు డెలివరీ అయింది కదా ఇగ అమ్మ గిట్ల అందరు ఇంటి కాడనే ఉంటుంటే ఇగ వాన్ని ఇంటికాడనే ఉంచిన
ఆహా ఇప్పుడు వదిన నువ్వు ఒక్కడేనా
ఆ ఒక్కనే కాకపోతే ఆమెమో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ వేరే నాదేమో మెట్రో ప్లేస్ ట్రస్ట్ వేరే ఇద్దరం ఒకటె హాస్పిటల్ లో చేతనం
ఆహా
ఉమ్ ఆ ఓపి రాస్తది ఆరోగ్య శ్రీ అవి చుసుకుంటది నాదేమో ఇగ డయాసిస్ అది నేర్చుకుంటన్న ట్రైనింగ్
నేను ఎం తెలంగాణ హాస్పిటల్ ఏదో ఉంది కదా అది
చంద్రశేఖర్ సార్
ఆ అవును చంద్రశేఖర్ వచ్చిననురా నేనాను స్వప్న వదిన ఒక రోజు వచ్చినాము ఆ అమ్మాయి భువన చెయ్యరిగిగా
చెయ్యి ఇరిగినప్పుడు అప్పుడును ఇక్కనే ఇంటి డ్యూటీ చేస్ ఇక్కడనే
లేదు దసరా టైం లో నువ్వు
ఆ దసర్ దస దసరా ముందు నుంచి చేతన ఎప్పటి నుంచి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి చెస్తాను నేను డ్యూటీ
ఆ అప్పుడే ఇంకా నువ్వు వెళ్ళేదానికి కొద్దిగా ముందు ఒక వారం పది రోజుల ముందు నేను దసరా కాడికి వచ్చి రావడానికి ముందే నేను నన్ను వాళ్ళు నిద్ర పో తీసుకు పోయారు అయితే అప్పుడు వదిన అక్కడే ఉందన్ మేము పోయిన రోజు రాలేదు ఫోన్ చేసాను నేను ఉ ఫోన్ చేస్తే డ్యూటీ ఇటీకి రాలేదు అనుకున్నా కానీ పోన్ చేస్తే ఇంక అసలు ఇయాల రావట్లేదని చెప్పింది
ఉ
ఊ చూసిన అంటే సగమా సగం గౌడ్ టూ సకం అది
అంటే ఆరోగ్యశ్రీ ఏమన్నా గట్టిగా పేమెంట్ అయ్యేటి ఉంటే మాత్రం అప్రూవల్ పెడతారు
ఆ
వీళ్ళు సడ్మిట్ కొట్టుకొని అవి వేసుకొని ఆన్ బెడ్ చూసుకొని చెస్తారు
ఊ
ఈ ఆరోగ్య శ్రీ అది ఉంటది కదా పథకం మొత్తం వాళ్ళది వేరే ఇగ అది చూసుకుంటా ఉంటారు ఈ హాస్పిటల్ కు సంబంధం ఉ ఉంటది ఏమనా వాళ్ళు కావాల్సిన డేటా మొత్తం మనకాడా ఉంటది కదా
ఆహ ఇప్పుడు ఏమన్నా ఆపరేషన్స్ అయితే వచ్చి చేసుకోవచ్చారా అంటే మేము తెలంగాణ కదా
చేసుకోవచ్చు
ఏ డిస్ట్రిక్ట్ కి ఆ డిస్ట్రిక్ట్ అని ఉందా లేక
అట్ అట్ల అట్లా ఏముండ అట్ల ఏముండదు రేషన్ కార్డు ఉండాలా అంతే
ఇప్పుడు ఖమ్మం మీద ఇప్పుడు మీరు చేసే హాస్పిటల్ మంచిదే ఆడ మంచిగానే ఉంది
ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అని హలో
ఆ హలో
పిన్ని
ఆ ఏంద రండి సౌండ్ వస్తుంది హలో ఇనపడుతుంద ఇనుపడుతుందీ నాకు
అవు
ఆ ఏదో సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ గా అదో ఇంద గాలిొస్తున్నట్టే ఉంది
సార్ ఫోన్ చేసిరు ప్లాంట్ కడుపవచ్చు నేను
ఆహా మీరు ట్రీట్మెంట్ వచ్చారా హలో
ఓ నేను ప్లాంట్ దగ్గరకు వచ్చిన అయిపోయిందా లేదాని సార్ ఫోన్ చేసిండు అయితే ఇ తుమేస్తే అనీ చెప్పిండు
ఆహా
ఇది బ్యాక్ వాష్ పెట్టాలా సాల్ట్ పెట్ టీ కొంత కంపెనీ ఫోన్ వస్తాయి వన్ అవర్ పడుతుంది ఇదిక వచ్చి అండి ఇక ఎవరికనా ఫోన్ తీసుకని చూసి ఉంటాం అలా ఫోన్ మాట్లాడొదు మేము
అవునా అ
ససీలు ఇతారు వచ్చు ట్రీట్మెంట్ అంటే ఈ చిన్న చిన్నవియ్వచ్చు అంటే అవి బీపీలు కానీ షుగర్ టెస్ట్లు కానీ మాది ఇది కాదు పిన్ని నార్మల్ లాంంటి కాదు డయాలసిస్ కాబట్టి ఆ మిస్ ఇంకా ఇ అన్నీ సెట్ చే వల్ల కాంపిటీషన్ అతే తీయాలి బీపీ పెరిగినప్పుడు కానీ షుగర్ పెరిగినప్పుడు కానీ అట్లా ఉంటుంది కదా
ఆ
అవి అ వెళతుతది ఇక మొత్తం ఈ నర్సింగ్ వే వేరే ఉంటది ఇది కొంచెం వేరే ఉంటది ఇకా డిప్లొమా చేసిన సర్టిఫికెట్ వచ్చింది దాకా కొంచెం వెయిట్ చేయాలా అది వచ్చిందంటే కొంచెం ఒక పదిహేను వేలు ఇరవై వేలు కొ సాలరీ పెరుగుతది అ ఏ ఉండ్
ఆ వంట ఇయ్యలా ఆలు ఫ్రై చేసి పచ్చి పులుసు చేసా వాళ్ళకి
ఆ
మాకు అసలు పచ్చి పులుసు తెలీదు మేము ఎప్పుడు ఉండమె పిల్లగల్లాకు కూడా తెలవదు ఆ దసరాకి వచ్చినప్పుడు బావా చేసిండు. ఇగ పండు గాడు పెద్దనాన చేసిండుగా అజ్జయ్ అజ్జయ్ పేరు కూడా తెలవదు వాళ్ళక్
పెద్దనాన చేసింది చెయ్
ఆ రసంజయ్ రసంజయ్ అంటడు. ఇగ ఎప్పుడైనా ఫ్రైలు గాని నాన్ వెజ్ గాని ఎప్పుడన్నా కొద్దిగా ఉంటే ఇగ ఈయనకి ఇదే చెయ్యాలి ఆ పచ్చి పులుసు చేస్ తాలిం పెడితే ఇగ వాడు కడుపు నిండ తింటడు.
హలో తిన్న హ్మ్ కడుపు నిండా సాటిస్ఫాక్షనే ఉంటది.
మనం ఎంత వరకు చేసినా వాళ్ళ కడుపు నిండిందే చూడాలిగా
హ్మ్
నేను వాళ్ళని ప్రతి రోజు వాళ్ళ కిష్టమైన కూర వాళ్ళక్ నచ్చిందే ఇగ నేను తింటున్నా. ప్రత్యేకించి వండుకోవడం తింటం. ఏమి లేదు
ఏముంటది ఇగ
మళ్ళ వండింది వేస్ట్ అయిద్దని కూడా వాళ్ళు వండమన్నదే వండుతా
హ్మ్ డోరాబుజ్జి ఎ క్లాస్ ఇప్పుడు
ఇప్పుడ్డు డోరాబుజ్జి ఏమో సెకండ్ సెకండ్ అయిపోయిద్ది.
ఆ
వాడేమో థర్డ్ అయిపోయిద్ది. వాడు అసలు ఫిఫ్త్ లో ఉండాలి. గాని తలక్ దెబ్బదలిగేగా అప్పుడు
ఆ
మొన్న చూసినావ్ గ కన్ను మీద ఇదంతా ఆపరేషన్ అయింది.
ఆ అదే టాక్ మీద కెళ్లి పడ
ఆ ఆ ఆ ఆ ఇగ రెండు సం వస్త్రాలు బడికి పంపలేం అనప్పుడు
హ్మ్
అప్పుడు వానికి తగిలినప్పుడే చిన్న పిల్గాడు నాలుగు సంవత్సరాలు ఇగా అయిల్ కేజీలు నర్స్ నిలబడి ఏం పోవాలే ఎమ్ పంపుత నాకు ముందు పిల్లగాడు ముఖ్యం బళ్ళే లేకపోతే లేకపోయింది. అన్నట్టుంది నాకప్పుడు
అప్పుడు అంతే ఉంటదిలే
పిల్లగాడాయే
హ్మ్
ప్రెజర్ పెట్టొద్లే అంటే ఇంక సరలే రెండు రెండు సంవత్సరాలు ఇంకా కాడ ఉంచుకున్నా నా కాడే
హ
ఈమ కంటిన్యూ పోయిందలే
మ తబస్విని ఎల్కజీసి డైరెక్ ఫస్ట్ క్లాస్ ఎదవ
పెద్దమ్మాయి
ఆ పేదమయి
ఉ
గవర్నమెంట్ స్కూల్ కౌ పోతుది కానీ మంచిగా చదువుతుది
ఆహా చిన్నమ్మా
చిన్నమ్మాయి ఎల్ కజీ యూకేజ యకేజ అంగ వాడి అదికా
చిన్నపిిల్లలే కదా అవి ఎంత ఐదేళ్లు ఉంటాయి పెద్దమ్మాయికి
పెద్దమ్మాయికి ఐదు నిండినయ చిన్నామకి ఈ మే వతే నాలుగు నిండుతాయి
ఆ అబ్బాయికి రెండా
రెండు రెండు సెకండ్ బర్త్డే అయిపోయింది రెండు నిన్ ఐదు నా ఐదు నాలుగు ము రెండు
ఆహా ఎప్పుడూ ఇప్పుడు చిత్ర బర్త్ డేకిి వస్తున్నాం
ఓత్తనవా అద్దా
ఆహా ఆ సండేనేగా వీళ్ళకి కూడా హాలిడే ఉంటదులేని సాటర్డే ఈవినింగ్ కల్లా వస్తాం సండే ఉండి మళ్ళీ మండే మార్నింగ్ కలా రావాలి
హ పిన్ని ఓపెన్ వెేట ని మలే ఎత్తిట